హలో
ఓ
హలో మను
ఏం చేస్తా నువు బాగున్నావా
బాగున్నా మీరు బాగున్నారా
ఆ బాగున్నా
అ తాను కాలినా
సండే కదా ఇక పని కూడా తొందర అయిపోయింది అలా కాలగానే ఉన్న
ఇంటి పక్కన మిషిన్ బాగు కుడుతుదా అట కుడుతుదా
ఆ కుడతరి ఎందుకేవన కుటిత్తను
ఫలాస్ కుట్టాల పాపకి
బానే కుడతుది చాలా మంది వచ్చి ఇచ్చిపోతారు ఆమెకు వేరే ఊరు నుండు కూడా వచ్చి ఇచ్చిపోతారు
త అమకనేే ఉంటందా మనం తీసుకోవాలన్నా
మన ఇష్టం ఇక మన దగ్గర ఉంటే మనం తీసుకోవచ్చు ఒకవేళ లేకపోతే ఆమె దగ్గర ఉన్న కొన్ని ఉంటాయి ఆమె దగ్గర అవి చూపిస్తుది ఒకవేళ అవి నచ్చితే అవి కుట్టటియచ్చు లేకపోతే మీ మనం తెచ్చుకోవచ్చు బయట నుంచి తీసుకొని అమ్మకు చూపిించాలి ఇలా సెట్ కాకపో మనం తీసుకున్నది సెట్టు కాకపోతే అమ్మ దగ్గర చూపిస్తుది ఎన్ని కుటిి
అదే మా ఆడపడుచు కుడా ఆ ఫ్రాక్ కుట్టయాలి లంగా జాకెట్ కుట్టయాలి పెళ్ళి ఉన్నది
ఏవరి
మల పెళ్ళిన్నది
ఆహా ఎవరి మీ చుట్టాలలా
మామయ్య వాళ్ల కొడుకుధి
ఆ హ అవునా లాంగ జాకెట్లు కూడా కుడతది కావచ్చు
బజుట్తుంది బాగుంటది కదాని హు అదే ఇక్కడ కూడా ఉన్నారు గానీ ఏమంత మ ఇగా ఎం దికు తెలివు ఎక్కనన్న కుట్టిద్దా అని సుతానం
మ్ హు సరే నేను ఒకసారి ఆమెను అడుగుతా మరే మంచిగా ఇట్లా ఉన్నారు మా వాళ్ళు కుడతావా అని చెప్తా ఆమెకి
అడుగితే రెండు మూడు కుట్టియాలి ఇగా ఆడపడుచు వాళ్ళ పాప వాళ్ళ పాప ఉన్నది వాళ్ళు కూడా కుట్టితం తాళ్లి
అవునా
ళ్ళికి రెండు మూడు కావాలి కదా పెళ్ళికి రిసెప్షన్ కి
షాపింగ్ చేసిల్లా మరి మీరు
చేసినాం
ఎక్కడ చేసింళ్ళు హనుమకొండనా వరంగల్ ఆ
వరంగల్లోనే
అహ
వారు న కసంప్పులయ
ఆమ్ ఇంకా కా ఏ ఏ షాప్కి పోయిన్లు
పు అని ఇగా మళ్ళ రెడిమేడ్ గ కూడా ఇట్లా కుట్టిద్దాం అనీ
ఉహ హుమ్ ఇట్ల అయితే బాగుంటాయి కదా చిన్న పిల్లలకి ఫ్రాక్స్ లంగా వోని అవి లంగ జాకెట్ ఎత్తే మంచిగా ఉంటాది కదా
ఆమ్
మీ సైడ్ పెళ్ళికి మంచిగా హీరబోనం అని అంటారు కదా ఎట్లా జరుగుతది హీరబోనం అంటే ఎట్లా చేస్తారు
బానే ఉంటాది హీరబోనం పెళ్ళి ఫస్ట్ పెళ్ళి అయిపోయినాక తర్వాత హీరబోనం దిస్తారు మార్నింగ్ మార్నింగే తీసుకోబోతారు తరు
ఆ
పుట్ట దగ్గర ఇప్పున్ ళ్ళి ఫస్ట్ పెళ్ళి ఆ తాళి కట్టక ముందుకు
అంటే నాగబెళ్ళ నాగబెల్లి అంటారు కదా
ఆ ఫస్ట్ పెళ్ళి అంటారు తర్వాత నాగపళ్లి అంటారు అ నాకు కూడా ఏమంతా బాగ ఒక్కటేసారి మా పెళ్లి అప్పుడే చూసినాం కాని
అవునా
రెండు సార్లు ఉంటాది
అంటే మళ్ళీ బోనం చేసి ఇంట్లోకి వెళ్ళి, పుట్ట దగ్గర పోయోచాక మళ్ళనా, మళ్ళీ పెళ్లి పీటల కూర్చోంటారా
ఆ నల్ గుడ్చవాల
ఆహా అప్పుడు అప్పుడేం చే అంటే తాలిగిట్లా కట్టినాకనా మీ
ఆ అటు పోయి వచ్చినాక మల్ల మెట్టెలు పూల పూలు పోసుకోవడం తలంబ్రాలు పోసుకోవడం అవన్నీ మళ్ళా చేపిస్తారు
అవునా అదే మందు ఎవరు అన్నారు వాళ్ళకి హీర బోనం ఉన్నాదట అ సైడ్ ఎక్కువ హీర బోనం చేస్తారట అని అంటే అదే అని ఇట్లా జరుగుతాయని
మ్ బాగుంటాది పోయేటప్పుడు బ్రాండ్ గా మంచిగా డప్పులతోని డ్యాన్స్ చేసుకుంటారు తీస్కాపోతారు
మ్ ఏం చేస్తారు మరి అక్కడ పోయి పుట్ట దగ్గరికి పోయి
బోనం చేసి ఆ పుట్టల పాలు అవి అక్కడ పడి పెట్టీ ఇదనా కగుసబట్టి పూజ తీ ఇచ్చి ఇసుకతారు అ ఆడ ఇరునికి పోన నిస్త పోయినాట్కట
నడుచుకుంటనే పోతారా క అర్లా పోతారా అక్కడ దాకా క ఇంట్ ఇంటి దగ్గర నుండి పుట్టదాకా
మర్చకుంటలే
మళ్ళీ వచ్చేటప్పుడు
నువ్వును నచుకుంటానే రావాలి
మ్ హు కొంతమందికి ఉంటది కొంతమందికి ఉండదు కదా ఇట్లా
ఆ అఅందరికి ఉండదు అది ఆ అఅందరికి ఉండద అంటాయి అది వెనుకటి నుంచి ఉంటే ఉంటాను
ఉహు ఆచారం ప్రకారం ఇంకా అంటే మీ అత్తమ్మ వాళ్ళు వాళ్ళ అత్తమ్మ వాళ్ళ అట్ల నుంచి ఉంటే మీకు కూడా ఉన్న
అందరి చేయాలని ఏమి ఉండాలి ఇ ఆచారం ఉన్న వాళ్ళు చేసుకుంట
మ్ హు మరి మీ మామయ్య వాళ్ళకు కూడా ఉన్నదా
ఉ మాకున్నా పక్క వాళ్ళకున
హ హ
అమ్మాయి వాళ్ళది వాళ్ళ వాళ్ళ కూడా ఉన్నదట గాని వాళ్ళ అమ్మాయి వాళ్ళది ఉంటే ఎకు ఉండరు అబ్బాయి వాళ్ళంటి కన్నా ఎక్కారు
ఉహ ఎందుకు అమ్మాయి వాళ్ళ ఇంటికా అంటే మన క్యాస్ట్ ఇట్లా
ించ అది ఈీరబోనం అనేది అబ్బాయిలలకుొక్కళ్ళకే ఉంటదట
ఆహా అంటే అమ్మాయి వాళ్ళకున్నా కూడా వాళ్ళకి వర్తించదా
ఆహహా
అంటే కొడుకులు ఉన్న వాళ్ళే చేయాల అన్నట
అ
ఆహా
ఆడపిల్లలు ఉంటే వాళ్ళ పెళ్లి చేసుకోవచ్చు కానీ వరబోనంగ కూడా ఏమి ఉండదు అ మళ్ళీ ఆడపిల్లల పెళ్లి వాళ్ళ ఇంటికాడ చేయొద్దట అబ్బాయి వెళ్ళంచి కూడాడ చేసుకోవాలి
స్తేనా అట్లుంటానే నాకుే లేకపోయినాం
అట్లు ఉంటాేనేబు బనం ఉంటేనే బిడ్డ పెళ్లిి చేసుకోవద్ద అటు ఇంటికాడ కొడుకుల పెళ్లిి చేసి ఇ ర బోనం తీియాలి
ఆహ ఇక ఓన్లీ పెళ్ళిళకేనాక ఇరబోనం అనేది
అ పట్టనాలు వేసుకుంటే కూడా ఉంటదట
ఉమ్ ఉ తిన్నరా మరి
ఏద ఇంకాడ పన్ చేసినాం పన్లేదు ఎవున్నన్నారురి
ఆ
దక్షలే ఏముంది మీకు
హలో
మండే స్పెషల్ ఏం లేదా అంటాను
సండే స్పెషలు ఫిష్ు ఫిష తీసుకోవచ్చును
ఆ
మరి మీరు
ఉన్నారా అంటున్నా
హలో
కిందా రాంటున్నా
తినలేదు ఇంకా తినాలి మేము కూడా టిఫిన్ చేసినాం
అద
ఒంటలా అయన ఇంత ముందే
హ
ఇంట్లో పని అయిపోయింది అనే కాల్ చేసినా నీకు తినాలు కోదిసేపయణంక తింటాం
ఉ
మరి చెప్పానా నేను మా ఇంటి పక్క అమాకి మిషనీ కుడతుది గదా ఆమె.
ఆ ఒక్కసారైతే అడిగి చెప్పా చెప్పు మళ్ళీ.
సరే ఇట్లా మా బంధువుల వాళ్ళు.
ఏప్ కే చేదాం. అతే ఎంత మరి మెజర్మెంట్స్ ఎట్లా రావాలన మరి చెప్పేతే కూడతదా.
ఉ ఊ సరే నేను అడుగుతా. మగ్గం వర్క్ ఇట్లా కావాలా లేకపోతే ఎంబ్రాయిడరు. అట్లా ఎపిత్తవ లేకుంటే మాముూలుగా కూడ. తేత్తవా.
అది కొంచెం వెయ్యాలె ఉ నెక్ దగ్గర హ్యాండ్ కి.
ఆ. నెక్కికు హాండ్సకా.
ఉ దగ్గర ఏమన్నా కుట్టినయి ఉంటే ఫొటోస్ పెట్టమను.
ఆహా సరే నేను అడిగి తెలుసుకొనీ ఒకవేళ ఏమన్నా ఉంటే వాటిని వట్టి. అది చూపిటాక్. ఒకవేళ నీకు నచ్చితే అట్లా కుట్టామంటే కుడుతదామె.
క్లాతులు కూడా కర్స్ ఊ ఒకవేళ అక్కడ ఏమనా ఉంటే పెట్టమంటే నేను చేూసి నచ్చినవ్ పోటీగ అయ్య కుట్టమంట లేకపోతే తీసుకోస్తా.
చెప్తాలే అ మరి నీ దగ్గర ఏమన్న ఉంటే పెట్టు ఫొటోస్ అట నీ నెంబర్ ఇత్త. లేకపోతే నా ఫోన్ ల నుంచి ఐన పెట్టి చూపిత్త నీకు నష్. అతే ఓకే అంటే ఆమె కుడుతుది లే. పోతే మీ మీ దగ్గర నుండి తెచ్చుకునే. ఆమె ఎట్లా కుడుదో ఒకవేళ పెట్టా మంటే పెడితే నస్తతే గుట్టి పిద్దువ్.
అ
అమె కూడా బిజీ ఉంది పెళ్ళిళ్ళ సీజన్ గా. కదా.
పెళ్లిళ్ల సీజన్ కదా అందుతాయో అందయో.
ఊమ్. సరే తియ్ మా నేనైతే అమాను అడిగి చెప్తా నీకు మళ్ళీ కాల్ చేస్తా.
అ
సరేనా.
హ
హలో.
హలో.
సరే మరి ఉంటాన్న.
సరే.